హలో నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అండి ఏం లేదండి కర్రీ వండు తున్నా అండి వంకాయ కరీ ఒక గిన్నె పెట్టానండి స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత జీలకర ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర వేసానండి జీలకర వేసాను
సాయి
పచ్చిమిర్చి గోలిన పచ్చిమిర్చి వేసానండి అవి గోలిన తర్వాత పసుపు అల్లం వేసానండి వంకాయలు వేసానండి వంకాయలు వేసి ఉప్ప వేసానండి
ఆ అ
ఉప్పేసిన తర్వాత ఉడికిస్తానండి
అంటే నూనెలో కొంచెం గోలిన తరు గోళాల కదా ఇవతే బాగా
మెట్రాగా గోలించాలి అండీ
ఆ
మీరుపుకాయ వేసారండి
ఏంటిదండి
మిర్పాకాయలు వేసారా
మిక్ చ్చి ఉల్లిగడ్డ వేగిన తర్వాత పసుపు అల్లం వేసానండి వంకాయ గోలుతుందండి అంటే ఉడికిస్తున్నా అండి
అందులో అంటే మిర్చి వేసుకుంటే మంచిగా ఉంటందా కారం వేసుకుంటే మంచిగా ఉంటందా
మిర్చి ఎసుకొని దగ్గరికి ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటదండి
ఇంకా ఇంకా తినలేదా అండి అన్నం
తినలేదండి ఈ కాల్స్ మాట్లాడడం వల్ల ఆ కొంచె టైం పడుతుందండి మళ్ళీ ఇంకా వేరే కర్రీ ఉండాలండి మా అమ్మ వాళ్ళు అంటే వంకయటమ వంకయ కూర తినారండి టమాటాలు కోస్తుంది అవి వండాలి అది కూడా
అవున
ఆ వండు కొ కొంచెం వయసు ఎక్కువ వాళ్ళ అండి వాళ్ళకు పులుపు అయినా గాని ఎక్కువ పడదు పప్పు తింటే పడదు ఏ తిన్నా పడదు వాళ్ళకు షుగరు బీపి దగ్గు జలుబు అవన్నీ ఉంటాయండి
వంకాయకూర తింటే కాళ్ళు నొప్పులు లాబ్ ఒళ్ళునొప్పులు గిట్ల ఉంటాయి అని చెప్పి
ఆ తొందర అది తిన్నదంటే జలుబన్నష్ స్టార్ట్ అయితది లేకపోతే అలసిపోయినట్టుగా ఉంటారండి
అవునండి
ఆరోగ్యంగా అంటే వాళ్ళకు నచ్చినట్టే తినాలండి వాళ్ళున వాడికి పడని వస్తువులు తినవద్దండి అనారోగ్యానికి పాలవుతారు వాళ్ళు నచ్చిన వస్తువులు వాటి నచ్చేవి తింటేనే ఆరోగ్యంగా ఉంటారండి వాళ్ళు కూడా
వాళ్ళకు ఎనీ టైమ్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఎనీ టైం చేస్తూనే ఉంటాడు ఆర్ ఎం పి డాక్టర్
అవునండి అసలు చాలా ఇబ్బంది కద అండి.
ఇబ్బంది గాని అట్లా ఉంటేనే అమలు బతుక్ ట్కున్నారండి లేకపోతే ఇ వర ఓ టాబ్లెట్ లేకపోతే జరికి ఎప్పుడో చనిపో పోవండి.
అవునా పో పాకో పాలకి
ఇప్పుడు మా మా అమ్మమ్మకు టాబ్లెట్ అయిపోయినాయి అండి. హార్ట్ పేషెంట్ కదా. టాబ్లెట్లు అయిపోయినాయి. కొంచెం నిన్న పంపిస్తాం అన్నారట. మెడికల్ షాప్ నుంచి ఎవరు పంపిస్తాం అన్నారట. మా మామయ్య ఫోన్ చేసి చెప్పాడు. మాక్ క్క ఫోన్ చేసింది మాకు ఫోన్ చెత్తే చెప్తే ఇంకా టాబ్లెట్లు రాలేదంన్ ఉంది ఆ టాబ్లెట్లు వాడకుండా, కూడా టెన్షన్ లో, కొంచెం అందరినీ బీపీ బీపి పెరిగి కొంచెం కోపంగా మాట్లాడుతదండి.
అవునా మీ అమ్మ వాళ్ళు ఎంతమంది అండి.
మా అమ్మ వాళ్ళు నలుగురు అమ్మాయిలండి. ఇద్దరు అబ్బాయిలండి. ఇద్దరికి అంటే ఒక పెద్ద ఆమెకు ఇద్దరు పాపలండి. ఇద్దరు పాపలయితే, వాళ్ళకి ఇద్దరికి మ్యారేజ్ అయిందండి. ఒక పెద్ద పాపకు ఒక కొడుకు ఒక బిడ్డ అండి. చిన్న ఇద్దరు బిడ్డలకు ఒక కొడుకండి ఆ ఇంకో మా పిన్ని రెండో పిన్ ఇన్నికి ముగ్గురు కొడుకులు అండి. ఆ ముగ్గురు కొడుకులలో ముగ్ ఇద్దరికి అయిందండి. ఇంకొక ఆయన ఉన్నాడండి మ్యారేజ్ కి. ఆ ఇద్ద్ ఇద్దరి కొడుకులకు ఇద్దరి బిడ్డలండి. వెనక ఒక కొడుక అండి. ఇంకోచి మూడో పిన్ని ఉందండి. ఆ ఆమెకు ముగ్గురు బిడ్డలండి. ఆ ముగ్గురు బిడ్డలలో ఒక మెను ఒక ఆమకు ఒక పాప అండి. ఇంకో ఆమకు ప్రెగ్నెన్సీ అండి. చిన్నమ చదువుకుంటుందండి. ఇంకో చిన్న పిన్న ఉన్నదండి. ఆమెకు ఒక కొడుకు అండి ఇక మా మామయ్యకు మా మామయ్యకు అంటే మా మామయ్య వాళ్ళ అక్క మా అక్కని సొంత అక్కనే ఇ చామండి
ఓ ఒక పాపు ఒక బాబు అండి అంటే ఇప్పుడు ఇద్దరు మావయ్యల ఒక మావయ్యాలా మీకు
ఇద్దరు మామయ్యలాండి పెద్ద మామయ్యకు ఒక కొడుకు ఒక బిడ్డ అండి. ఆ బిడ్డకు ఇద్దరు కొడుకులు అండి. కొడుకు ఒక బిడ్డ ఒక కొడుకు అండి. ఆ మా మామయ్యకు ఒక కొడుకు.
స్తుంది కదండి మీది
ఆ మా హస్బెండ్ వాళ్ళు కూడా ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి ఆ అమ్మాయికి వంట మా ఆడపడుచకు ఇద్దరు కొడుకులండి మా పెద్దళ్ళలకు ఇద్దరు కొడుకులుండి మాకే ఇద్దరు బిడ్డలు ఒక బాబ అండి ఇంకో మా చిన్న మరిది ఇ ఒక ఫస్ట్ పాప ఉుట్టి అనిపోయిందండి మళ్ళా పాప పుట్టింది మళ్ళా బాబు అండి ఇప్పుడు ఇద్దరు
అవునా
అటు నుంచి బలగం బాగానే ఉన్నారండి ఇటు నుంచి బలగం బాగానే ఉన్నారండి
చుట్టాలు ఉంటాయి వీళ్ళు చాలా మంది ఉంటుది మంచిగా కనిపిస్తుందిండి ఒళ్ళ ఇద్దరు ఉంటే మంచిగా కనిపింది మాళ యొక్క
అ
అంటే మీ మావయ్య అంటే మీ పెద్ద మావయ్యమని మీతో మాట్లాడారా ఆయన అంటే మీ వాళ్ళ అమ్మ వాళ్ళని ఇట్లా పట్టించు కూడా
ఆ పండలకు పండకైనా దేనికైనా ఏదైనా కార్యం చేసుకోవాలన్నా కూడా మా చిన్నమా మామెయ్య పిలిస్త స్తారండి అమ్మ ఆడపడుచలను పెద్దయినని పిల్లలు పట్టించుకోడు వాళ్ళ భార్య కూడా పట్టించుకోదండి వాళ్ళ కొడుకులు కూడా ఎవరు పట్టి
ఏ జంత కాఠిన గున్నా మడి
వాటి గుణమండడి భార మాటలు వ పట్ ఇటి కూడా కొంతమంది మారిపోతారు కదండి భూముల భూముల కాడ స్థలాల ఇల్లు స్థలాల కాడ కూడా గొడవలు బాగా జరిగినాయండి పగలు పెంచు కున్నారండి యుద్ధాలు అవుతున్నాయంండి ఇప్పటి వరకు కూడా మాట్లాడుకో లేదు కాపోతే మీది మాటలకు మా అమయిైన మామయ్య మాట్లాడతాడండి వేరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కొడుకున్న వాళ్ళ భార్య మాట్లాడదండి గొడవలు చాలా చాలా గొడవ ఇవలనా అట్లా భూమి స్థలాల కాడ
స ఎన్ని మనస
ఆ చిన్న మామయ్య కాడ ముస్లిమ్మ ముస్లిన ఉంటాడు కాబట్టి ఆ వాళ్ళు వాళ్ళ ఈ ముసలళు తిండికి అంటే వాళ్ళకు మా తాతకు పించిన వస్తే అవి రోగానికే సరిపోతాయిండి మందులకే సరిపోతాయి ఇంకా మీదికెళ్ళి మా మామయ్యే వాళ్ళలకు ఏది లేకున్నా పెట్టాలండి అట్లా పెద్దయినా పెట్టడండి పెట్టకుంటే అట్లా చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళ రేపు చనిపోయే ముందు నాకు కూడా ఇలు నాకు కూడా నాకు అవసరం ఉంటది కదా నన్ను కా కానీ అట్లా మాట్లాడతారండి అట్లా మాట్లాడకుండా అన్ని ఎప్పటి నుంచి పెళ్ళయిన కా నుంచి వీళ్ళే చదుకుంటున్నారండి వాళ్ళను ఒక చిన్న పాపలాగా కోడి పల్ల పుట్టిన తర్వాత ఎట్లా గింజరు వస్త తే ఎట్లా పెద్ద ఎతు అటో అట్లా సాదుకుంటున్నారండి మా మామయ్య వాళ్ళను
అవునా క మా చ ప్పే నం పడ ఎవ మమ ఆస్లు బూలుు ఇల్ తీసు ండి తల్లిదండ్రుల మీద అంత కక్షింది కండి మీ మామయ్యకి మీ మీద ఇట్లా మీ వాళ్ళక్క వాళ్ళకైనా
అయన కూడా మా అమ్మమ్మ దాదా కూడా పెద్ద ఆయన మీద బాగా ప్రాణం కొట్టుకుంటుందండి కానీ అది పడనీయదండి ఎంత మాట్లాడడానికి పెద్ద కొడుకుతో కన్న కడుపు కాబట్టి మాట్లాడాలని అనుకున్నా కూడా వాళ్ల్ అట్లా ఆశించరండి అంత వెరై గట్టిగా ఉంటారండి
అంటే కన్నపేగ అనేది ఎట్ల అయినా గుంజుకుంటుదండి, మా కొడుకు అట్లా కదా ఈ చిన్న కొడుకు చూసుకుంటాను, పెద్ద కొడుకు చూసుకుంటే పాపం ఆయన ఎట్లా అ వాడు ఎట్లు ఉంటాండో ఏంకాద అనేసి ఎవరికై ఉ దండి
మస్ ఇబ్బంది ఆయ న్నారురండి మళ్ళ వాళ్ళు వేరే ఇక్కడ రెంటూ తీసుకొని ఏటో నాగరంలో ఉంటున్నండి
అవును
విరునగరంలో ఉంటున్నారు వాళ్ళ రూమ్ బిల్ అని కరెంట్ బిల్ అని ఆ బిల్ అని ఇక్కడ పొలం పనులకు దున్నడానికి గౌ ఇస్తారంండి అట్లా ఇక్కడ మెయింటెనెన్స్ చేయాలండి డబ్బు విషయంలో అక్కడ మెయింటైనెన్స్స్త ఫ్యామిలీ గురించి చెయాలండి పిల్లలు తిండికి కట్టుకోడానికి బట్ట తినడానికి తిండి అవన్నీ అవసరం ఉంటదండి ఒక్క చే ఒక్కని చేతిలో ఇవన్నీ ఎల్ల తీస్తున్నాడంండి ఆయన గట్టి శక్తిన మామూలు శక్తి అనుకుంటున్నారా మరి మీరు దైైనం పెద్ద ఆయన గుణం ఎట్లాంటిది అంటే ఒక అంటే ఒక ఆయన రాగానే ఒక పది మంది ఎమ్మడి ఉంటారుంటడి రాజకీయంలో తిరగడు మంచితనం అనేది ఇళ్ల కాలం ఉంటే మంచిది ఎవరైనా రోడ్లపైనా ముస్లిం అయినా కాని పనులు కనవడని రోడ్డు నుంచి వెళ్ళిపోతుంటే కూడా వాళ్ళను డ్రాబ చేస్తారండి పాపం అనిపిస్తా వాళ్ళ నా బుచ్చగాడు కలిపి కనిపించినా కూడా వాళ్ళను పాపం అంటాడండి
కొందరి గుణం జాలీ గుణం ఉంటుంది కొందరు కఠిన గుణం ఉంటంది వీళ్ళతో నాకే ననేసి ఉంటారంండి
మాకు కూడా చిన్నప్పుడు మూతి అన్నం తినిపించి మూతి కడగడం అట్లా ప్రెషప్ చేయడం స్నానం పోయడం అట్లా చేసాడంండి అట్లాంటిది మా అక్కను కూడా చిన్నప్పటి నుంచి అట్లా స్నానం పోసి చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటే విచిత్రం కదా అండి
అవునండి
ఇ ఒకసారి ఫోటో కూడా ఉన్నదండి మాకు ఇ ఇట్లా డ్రైవర్ మీద ఉండి ఒకొక్క ఫోటో దిగిందండి ఫ్రేమ్ లో దిగితే అది చూసుకుంటూ నవ్వుతాడండి
మీ మామయనండి మా పాప కడ సెల్లు కావాలడండి మీ పాప గట్ట సైలెన్స్ ఉన్నట్టు రటు వెళ్ళారంండి
బయట ఆడుకుంటున్నారండి మా బాబు పండు కున్నాడాండి
అవునా మా పాప పాలు జీకుతుంది పెద్ద చిన్న పాప పెద్ద పాప ఇప్పుడు బయట ఆడుకొని వచ్చి సమ్మయ్య సెల్లు కావాలంటుందండి ఇగ తో రడా వాళ దంగ మామయ్య స్కూలు ఇయ్యాల పోలేదండి అందుకోసం ఇద్దరు, సాయి ప్రియ
మా పిల్లలు స్లాప్ పైన ఆడు కుటున్నార అండి సౌండ్ పొండి
అవునండి ఆ అయిచల్లి కింద పడితే పిల్లలు అండి ఆటలు ఆడుకుంటా చూసుకుంట ఉండాలండి స్లాప్ పైన పిల్లలు ఆడుకుంటే,
పిల్లలు చెప్తే అసలు వినారండి ఇగ అసలు, ఇలాఐతే వార్నింగ్ ఇయ్యాలండి వాళ్ళకు ఇయ్య
హు కొంచెం భయం అనేది ఉండాలండి కె ఆ నుంచి పడితే కాలో చెయ్యు ఇట్లు ఇరుగుతదండి అగు
మా ఇంటి దగ్గర దగ్గర ఒక ఫోన్ కాల్ వచ్చిందండి వాళ్ళ ఉప్పలమ్మ ను చేసుకుంటున్నారట ఇవాళ
అవునా అండి,
ఆ అంటే మా అత్తమ్మ వల్ల మా పెద్ద అత్త వల్ల అక్క
ఎవ్వలే ఆ చెప్పారండి మీకు మాకు కూడ ఫోన్ వచ్చిందండి బస్సు ఎక్కి రండి అని ఫోన్ చేస్తున్నారు వెళ్లుతాల అండి మీరు, అవునా
అే అ్య లేద ఊ